ఏం జేత్తానవ్
ఏం లేదుమే ఏం జేత్తనవ్
పండుకున్నా
దబ్బునే పండుకున్నవ్
మరి ఏం చేయాలి రూమ్ల ఎవ్వర్ లేరు బోర్ కొడ్తందని పండుకున్న
అయ్యో
నువ్ వద్రా వత్తవా అంటే వత్తలేవే వి ఆ
వస్తా వస్తా నేనే
ఎప్పుడొత్తవ్ ఇప్పుడత్తవా రా మరి ఇప్పుడు
రేపు అత్తవా
ఉమ్ సరే
రా మరి నన్ను చూట్టానికి నాకు ఔట్ పాస్ ఇప్పించి నన్ను ఇంటికి తీసుకోని వో
హ్మ్ తిన్నగావచ్చు
తిన్నా
ఏం కూర చేసిన్రు
చికెన్ నువ్ తిన్నవా
ఆ
హ్ మ్ మీ ఫ్రెండ్స్ ఏం చేస్తాన్లు కార్డ్స్ అడ్తంల నీ వాయిసే ఇనబడతలేద్ అసలు
ఫోన్ చుత్తాలు
ఫోన్ చూత్తన్ల
హ్
హ్మ్ పోయిన్ల హాస్టల్ల చానా మంది
చాలా మందే పొయిన్లు రేపు పోవాలి ఇగ మేము గుడా
సిలబస్ అయిపోయిందా
ఏడ సగం సగం
సండే సండే క్లాసులు చెప్తాన్ల
ఆ చె నేను ఈరోజు అయింది ఒక క్లాసు కంప్యూటర్ సైన్స్ అనే హింది
అవునా
హ
బాగానే చెప్తళ సండే కూడా ఫ్యాకల్టీ
ఆ ఉత్తల్లియింది ఎదం
స్టడీ అవర్ లేదా మరి ఈరోజు
ఓలేదుద ఉంది కావచ్చు కానీ న సండే కూడా ఎవరు పోత పోద్దు కాగానీకంట అసలు ఏయితే క్లాసు ఉంటు నేను చెప్పల్
మరి మేడ ఏమనదా
అ అమంట
ఇంకాప్పు
అమ్మళ ఏని ఇస్తారు
వాళ్ళలు వడుకున్నారు
రమ ఉ
న పొద్దున లేషోవాల అందుకే తొందర అనుకుంట
క్లాసమ్ మా పెళ్లి అయిందా ఎ పో ఏవినా అ మడ
నేను బోలే మా డాడ అంపియని అన్నాడు
కయి
మా ఫ్రెండ్స్ ఎలు
పోకపోయి అను కూడా
మా డాడీ లాంగ్ ఉన్నది ఏమ వద్ద అని చెప్పిండు
ఇ మళ్ల మల్ల ఏసుకదా మల్ల మల్
మే మళ్ళ వాళ్ళ వేసుకోవగాని ఏ మా ఊరికేప్ చిందామే
అవును
హ
అంతైతు ఇంగతుది ఓతా ను్వు అందలిస్త అ
హ అట్లాన్న
ఉ నన్న నారి
ఏమనలే పెళ్ళికి రాలే కదా అని అడిగింది అడితే చెప్పిన కాంటాక్ట్లే ఉన్నదామె ఇప్పుడు నాకు
మాట్లాతు రా ఫ
ఆ మాట్లాడతాయి
ఇంకావలే ఇంకావలే ఇవను
అయిన చాల మంది కానీ టెన్త్ మేం టెన్త్ లో ఉన్నప్పుడు అయిన పోయినాం వాళ్ళ పెళ్ళిళ్ళకి
హ్మ్ హూ
ఒక అమ్మాయికి ఏమో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టినం. ఒక్క అమ్మాయికి ఏమో వాషింగ్ మిషిన్ పెట్టిర్రు.
వాషింగ్ మషీన్ రాకవ ఇంద
ఆ అయ మా స్టెంత ఎక్కువ కాబట్టి పెట్టారు
హ
ఏ సెక్షన్ సెవెన్ నాది ఇప్పుడేడా ఇంకా ఫోర్ ఇయర్స్ ఆగాలి
అంతాలతక్కోనవి
ఆ
టక్కునే దబ్బునే చేసుకుంటా నే చిన్నగనే ఉంటాగా
చిన్నవున్నాయే పోలియాల్ తాగిన తర్వాతనే
అంతేనిగ
ఈ ఇయర్ కాకనే ఇంక ఫోర్ ఇయర్స్.
ఉహూ న్యాయరేమున్నది అయిపోనేఅయితది
ఆ మీ దబ్బున్నే వేసుకుంట నవంటె అంటే నేనాంటాన్న.
అయ్యో
ఇప్పుడేం చేసుకోన్తీ.
ఉ ఎన్న ఉన్నా
తిన్నా
ఏం కూర
చికెన్ మీది
ఇలా సండేగా
ఉహూ మాస్ ష్టల్ అ డేసా
హాస్టలా డేసా
అంటే బైట హాస్టలా కాలేజ్ హాస్టలా అని
కాలేజ్ హాస్టల్లనే
అయ్యా బయట హస్టల్లుండ పోయనవ్.
ఉందాం అనుకున్న ఇంగా అప్పుడు తెల్వద్ గా ఫస్ట్
హ్మ్ హూ నెక్స్ట్ ఇయర్ పోతవా మరే
పోవాల అనుకుంటానగనీ ఏమైతదో
అ హా
సూడాల్
ఉండుమరిగా మీ ఫ్రెండ్స్ వస్తారు అట్నా మరి నీతోటి
ఏవో అడగాలె
ఫస్ట్ ఫస్ట్ పేరెంట్స్ ఒప్పుకుంటే వాళ్లేముండరు వత్తారులే.
నేమో ఎవరొచ్చిన రాపోయిన నేంబోతే దెలుస్తది.
స
బయట ఏమన్న చూస్కోవాలి.
హ్మ్ బయట బయట బానే ఉంటయ్ హాస్టల్స్.
హ్మ్ హూ
కాలేజ్ దగ్గర చూసుకోల్లి.
గాంధీనగర్
హ్మ్ ఇంకా
ఇకా చిట్ప్పడ మీరె ఏమో పోయినం ఇద్దరి అయినయ్ ఇంకొక్కామే ఇప్పుడైతది ఇగ
హ్మ్ హూ ఏం బెట్టిల్లు
పెట్టినం ఇంకొకామెకి డ్రెస్సింగ్ టేబుల్
మ్ హు కాంటాక్ట్లు ఉన్నారా మరి పెళ్ళిటయానికి.
కావాలి ఏదైన కామిడి నువ్వు
మ్ హు మంచిగ ఉంటాందా అట్ నా మరి?
ఆ మంచిగ ఉంటాది ఆమె కేంది పిచ్చ.
ఇచ్చేనా న్ యాయ్ అట్లయితే ఏం కావు
ఆ దిగరం యాద్ తొందర చేసిండ్రు రేజ్
హ్మ్మ్ చెప్పాలి మీ రూమ్ సైలెంట్ ఉన్నది ఎవరు లేరా?
పోయిల మరిన్నల సామ బియ్యము
హ్మ్మ్ అఔట్ సైడ్ ఫుడ్ అలవ్ ఉందా మీకు
వేర్లే అదిగునక మంచిగనే ఉంది.
అయ్యో మరి ఎట్లా?
ఎట్లాంటివ దొంగ దొంగ తెచ్చుకుంటె
తెచ్చుకున్నారే ఇప్పుడన్న
తెచ్చుకుందెమో ఎరుపు రంగు దానికి ఏమి చేసింది రెండు జాకెట్లు ఆమె ఉంచుకుంది మిగతావి నాకు ఇచ్చింది. బట్లాడంగా బట్లాడగా ఆరు రెండు కూడా ఇచ్చింది పది అంత. తెచ్చుకుందామని గరిక తీసుకొచ్చాం. మళ్లీ రెండు పాతికలు ఉంచుకుంది. మిగతావి మాకు ఇచ్చింది. మాట్లాడుతుండగా మరో ఆరు వందలు కూడా ఇచ్చింది. అంతే.
అయ్యో ఒక్కసారి పిచ్ కారు దొరికిందా?
నిన్న పది గంటలకు ఆకలి అయితాండ దబ్బ దబ్బ తిన్నా.
క్యాంటీన్ లేదా?
క్యాంటీన్ గీన్టీన్ కి రాను అంతేగదా గాసేపు ఈడ్ద్నే కూచుంటే అయిపోతాది.
హ్మ్ పెట్టాయమని అడగకపోయేట్లు.
ఏవన్డి పెడతారు మేము రైస్ గూడా అడక్కుండా తినడానికి వత్తాన్న.
హ్మ్ హు
హ
అని చెప్తే మరి మీ ఫ్యాకల్టీ
ఏీ గల్లనే పెట్ంచిడి అర్థమయితే అర్థం అయింది మీ వాళ్లు అయితే చెప్పారు.
మంచిగానే ఇస్తారు మాముళ్ళు.
హ్మ్ కొంత మంది వచ్చి చెప్పుతారు గానీ ఇగ వాళ్ళని బట్టి ఇగ అర్థమయితే అర్థం చేసుకుంట.
ఏవన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారా ప్రెషర్స్. ఏవన్న ఫేర్వెల్ గాని
ఆ ప్రతి ది అయన్నీ కండక్ట్ చేస్తాడు గానీ మేమల్ల పార్టిసిపేట్ చేయము.
ఎందుకు?
గంతేమ్ నచ్చలే కానీ గ ఇప్పుడు ఇప్పుడు ఇక కొంచెం చెయ్యాలి ప్రెషర్స్ కఅయితే డ్యాన్స్ చేసినా.
హ్మ్ హు పేరే లేద అట్నా
ఏమో చెప్త లేరు కదా ఉన్నదో లేదొ
అవునా సండే సండే ఏమన్నా ఆ సినిమాలుగాని ఔటింగ్ గాని కెల్తారా
ఉ గయి అన్ని ఏం ఉండవ్
సేమ్ ఇంటర్లోక్ కనా
ఇంటర్నెట్
కానీ అళ్లా ఫోన్స్ాలలో ఇళ్లా ఫోన్స్ాల
పోన్క ఎంత అంతకు మించి ఏం లేదు
బయట డిగ్రీ కాలేజ్లో ఏం అట్లాలేదు మరి
అ